హలో నమస్తే మేడమ్ ఇందాక కాల్ కట్ చేశాము అదే మాట్లాడము కట్ట్ అయ్యింది సడన్ గా సిగ్నల్ ఇచ్చినా అనుకుంటా
ఇప్పుడు వినిపిస్తుంది మేడం చెప్పండి
ఆ వినిపిస్తుంది ఇందాక నా లవ్ స్టోరీ చెప్పాను కదా సగంలో కట్ అయిపోయింది ఇప్పుడు కంటిన్యూ చేయనా ఇంట్రెస్టింగ్ గానే ఉందా
మేడం
మీకు వద్దంటే చెయనండి
అయ్యయ్యో లేదు చెప్పండి కంటిన్యూ చెయండి
ఆ ఎక్కడ వరకు చెప్పాను గుర్తుందా
బస్సులో మీరు వెళ్తుండగా ఆయన మిమ్మల్ని పిలిచారని చెప్పారు కదా
ఆ ఆ ఆ పిలిచారండి తర్వాత బస్ దిగేశాము దిగేశాక నార్మల్గానే కూర్చుంటే నేను ఎక్కడ ఉన్నాను కనిపెట్టు కనిపెట్టు అనేదంటే నువ్ ఎక్కడున్నావో నాకెలా తెలుస్తది ఆ రా ఎదురుంగా రా నీవు అసలు నాకు చిరాకు అనిపిస్తుంది ఎందుకలాగ దాగుడుమూతలు ఆడుతున్నావ్ అనేసి అన్నా
హ
ఉన్నారాండి ఉంటే మీరు ఆ అదే అయితే తను అన్నాడు వద్దు నువ్వు కనిపెట్టినంత వరకు నేను చెప్పను అనేసి అంటే ఇంకా అమ్మాయి ఉంది కదా మా ఫ్రెండ్ తను తినడానికి వెళ్ళిందండి తినడానికి ఎళ్తే వాడేమో క్యాంటీన్ లో కూర్చొని ఉన్నాడు కూర్చొని ఉం టే అమ్మాయి ఎదురు కూర్చున్నాడంట ఎవరనేసి అంటే అందరికీ చూపిస్తున్నాడు గాని ఆ అయ్యో మా హస్బెండ్ నేమ్ ఉమా అండి
ఓకే
ఆ ఉమా ఎక్కడున్నాడు అనేసి సంటే అందరికీ చూపిస్తున్నాడు కని ఆ నువ్వు అని మాత్రం నేనని చెప్పట్లే లాస్ట్ కేమో ఒక అబ్బాయి పిలిచాడన్నమాట తన పేరు పె ట్టి పిలిస్తే ఓ ఈ అబ్బాయా అనేసి ఏమో మా ఫ్రెండ్ అనుకుందన్నమాట మా ఫ్రెండ్ అనుకుని తర్వాత మళ్ళీ నాకు వచ్చి ఇన్ఫామ్ చేసింది ఆ అబ్బాయే ఉమా అనేసి అంటే నేను వెంటనే కాల్ చేసి నువ్వే కదా ఎందుకు నాటకాలు చేశావ్ నేను చాలాసార్లు చూశాను నీకు ఎం దుకు డ్రామాలు చేసినవ్ అనేసి అంటే నువ్వు కనిపెడతావా లే దా అనేసి నేను నార్మల్ గా చూశాను అనేసి అన్నాడు అనమాట
ఓకే
ఆ అయితే తర్వాత అలాగానే కాలేజ్ లోకి వచ్చాం అనమాట కాలేజ్ వ కాలేజ్ ఎంటర్ అయిన రోజు నా బర్త్డే అనమాట అదే అయితే మాములుగ ఎలాగ నా వాళ్ళు అయితే పార్టీ ఇవ్వు పార్టీ ఇవ్వు అన్ని సెమో నార్మల్గా అడిగి నాకు పర్సనల్ గా కళడానికిని చెప్పి విష్ చెయ్యనీకి పైకి వచ్చిండు వస్తే అప్పుడు ఒక మేడమ్ చూసి అలా కలవకూడదు అబ్బాయిలు అమ్మాయితో ఈ కాలేజ్ లో మాట్లాడకూడదు ఇది అది అని చెప్పిందన్న మాట
హ్మ్మ్
అ కే హే ఇలా చెప్పారు మాములుగా చెప్తే తర్వాత ఇంకా నార్మల్గానే మాట్లాడుకున్నాం మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటుంటే ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇది అది అని చమ్తుంటారు లేడీస్ ఆ
ఆమ్
అయితే ఒక ఫ్రెండ్స్ వచ్చి ఆ మాది తన ది లవ్ చాలా క్లోజ్ గా మ మాట్లాడుతున్నా ఆయి ఆయి అంటూ అదే ఏంటరా ఇది మాట్లాడిన తప్పేనా ఇది అనేది అంటే నాకేం ఫీలింగ్ లేదు తన మీద తనకి ఆ ఫీలింగ్ ఉందంటే చెప్పంటె ఆ
చాలా క్యూట్ లవ్ స్టోరీ అండి
ఆ ఉంటే ఆ తర్వాత ఇప్పుడేం పెద్దగా మాట్లాడుకోవట్లేదండి ఆప్పుడ తర్వాత మ్యారేజ్ చేసేసుకున్నాం అనమాట
పెళ్ళ చేసేసుకున్నారు ఇంకేం ఇబ్బంది
అంటే ఇప్పుడు లవ్ అంటే లవ్వే గానీ అప్పుటిలాగా లవ్ చూపించట్లేదండి అదే చాలా కొంచెం బాధ కనిపిస్తుంది ఫ్రెండ్స్ మ్యారేజ్ అయినాక చేంజ్ అయిపోతారుగా
చాలా చేంజ్ అవుతారండి
హ అదే ఇంకేంటండి మరి మీ హస్బెండ్ మీకు బాగా చూసుంటున్నారా
చూసుకుంటారంండి బానే
ఆ
ఉమ్
షాపింగ్స్, వీకెండ్ మూవీస్ అట్ల ఏమైనా రాళతారా బయటికి
మళ్ళా రాంగే
ఊహ నీకో కూతురని చెప్పావ్ కదా
ఆ కూతురు
ఊ ఏం చేస్తన్నావ్ నీ కూతురు పడుకుందా?
పడుకున్నండి
టైమె కదా ర వాడు పడుకొనేది నాకు ఇద్దరు పిల్లలు అం
అవునా
ఆ ఇద్దరు పిల్లలు అండి పడుకున్నారు
బ
బావుంది ఇంకేంటండి మరి
చెప్పలండి మీరే ఇంకెంటి మరి మాములె
ఇంకేంటి ప్లాన్ ఏమి లేదా?
నెక్స్ట్ ఇంకా టైం ఉంది కదండి.
ఎక్కడండి టైమ్ మీ బేబీకి ఎన్ని ఇయర్స్ అన్నట్టు అడగడం మరి
ఏటండిహి
మీ బేబికి ఏ ఏజ్ అండి మర్చిపోయా, ఎక్కడో మర్చిపోయా
స్టక్ స్టక్ అని వస్తుందు
హలో వినిపిస్తుంద
ఆ హలో చెప్పండి
మీ బేబేకి ఎన్ని ఇయ నేను బేబీ ఎన్ని ఇయర్స్ అంటున్న ఫోర్ ఇయర్స హలో అహ్హ్ ఆహా ఫోర్ ఇయర్స్ అయింది లో ఏంటండీ
హూమ్ ఫోర్ ఇయర్సె
అద్ దే ఫోర్ ఇయర్స్ అయింది కదా ఇంకా ప్లాన్ ఏమీలేదా ఇంకో బే
లేదండి ఇంకా ప్లానింగ్ ఏం చేసుకోలేదు. హలో
హా వినిపి ఇంకేంటి
మాకు ఒక అమ్మాయి సాలండి ఇంకెక్కువ వద్దు.
ఏంటండి
ఇంకెవరు వద్దండి ఒకలు చాలు.
ఏ ఇంకొకరు ఏమైంది కనాలండి పిల్లల కంటేనే మన పెళ్ళి చేసేది పిల్లల కనడానికే హ
ఉహుహు హు
అహ్ ఇంకేంటండి మరి
చెప్పాలండి మీరే
హూమ్ హు చెప్పలేము
హు తి
పేరండి ఏమన్నా వచ్చిందా గుయ్ గుయ్ అన్నది
మా ఆయన గారు వల్ల చెల్లెలు మెసేజ్లు పెడతు ఏంది హూ ఉన్నారండి
ఏంటిది ఏడ బంద్ అయింది
వాళ్ళు మొత్తం ఐదుగురు తనతో కలిపి ఈ అబ్బాయి లాస్ట్ అబ్బాయి
అవునా ఐదుగురే
ఐదుగురు అత్తయ్యలు ఇద్దరండి ఇద్దరు మావయ్యలండి సరే పెద్ద అత్తయ్యకి ముగ్గురు చిన్న అత్తయ్యకి ఇద్దరు పెద్ద అత్తయ్యక కి ఇద్దరు కొడుకులు ఒక కూతురు
ఎవరెవరు
ఇద్దరు కొడుకులు అండి మా పెద్ద అత్తయ్యకి మా చిన్న అత్తయ్యకి మా ఆయన గారు పుట్టారు హు
ఆహా ఎవరు
ఏంటండి చిన్న అత్తయ్యకి అదే మా అత్తయ్యకి ఇద్దరూ అబ్బాయిలే హు పెద్ద అద్దాయికి ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి
అవును
చెప్పాలండి మీరే ఇంకెంటీ
హు
అవునా మా హస్బెండ్ వాళ్ళకైతే ముగ్గురండి ఒక వాళ్ళ తమ్ముడు వాళ్ళు చెల్లండి
చెప్పండండి
వాళ్ళ తమ్ముడు చెల్లె తనండి ముగ్గురు మొత్తం మా ఆ హ ముగ్గురు కదా ముగ్గురు చాలా మంచిగా మాట్లాడుతూ చాలా మంచిగా ఉంటారు
హు
హు
ఓ హ
వే అదే అ ఒకే అంట అండ మరి అయితే
ఏ సాప్ బీచ్ కు రమ్మంటే
మీ చాలదా ఎందుకులో హోట ఎడదది ఇచేస్తా పట్టించేదాకా ఉహు
ఏడియా స ఉమ్ ఇప్పుడ ఆరు వచ్చేసింధ ఉమ్ ఇది ఫిఫ్టీన్ థర్టీ నుంచి స్టాక్ లోనే ఉంది మెటీరియల్ అరేంజ్ చేయ్యలేదు ఇంగ ఏ మెటీరియల్ యూ పి ఎస్ సి రమ రమ సర